నమస్తే అండి
నమస్కారం
నా వాయిస్ వినిపిస్తుందా
వినిపిస్తున్నాను
ఉమ్ ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నాండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే ఉన్నాం
ఎలా ఉందండి మీ సైడ్ వెదరు
ఆ సరే వేడిగా ఉందండి
అమ్ అంటే ఎంత టెంపరేచర్ ఉండొచ్చు మీ అంచనా ప్రకారం
అంటే డిఫరెంట్ టైంలో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది కదా
ఆమ్
మ్యా జిమమ్ ఒక త టీ ఫైవ్ ప్లస్ ఎ ఉంటది అంటే మధ్యాహ్నం పూటా అలా
అమ్
అమ్
మాక్సిమం ఈ ఉన్న ప్రాంతంలో మాక్సిమం ఎంత వస్తుందండి సమ్మర్ లో
వస్తే చెప్తాలండి ఇంకా రాలేదు ఇంకా స్టార్టింగ్ ఆఫ్ సమ్మర్ ఉన్నాం కాదా
ఆ అంటే లాస్ట్ ఇయర్ అలా చూసింటారు కదా
ఆ అండి ఫార్టీ అలా టచ్ అవుతది ఎక్సైట్ గా నాకు తెల్ద గుర్తులేదు
వింటర్ లో బాగా చల్లగా ఉంటు కదా
ఆహా అంతా ఎక్కువేమి ఉన్నాదండి
మ్మ్
మ్మ్